లో ఇప్పుడు ఇనిపిస్తుందిగా
ఇనిపిస్తుది మీకిన్పిస్తుందా
ఆ ఇనిపిస్తుంది గా
సరే
అదే ఆ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు చూడు
అ ఉన్నరూ
ఆ వాళ్ళ ఫ్రెండ్ ఒకమ్ ఒకళ్ళు ఉంటారు వాళ్ళ ఫ్రెండూ
ఎవరైతే ఏమైందో చెప్పు ఏందో చెప్పు
ఏ వాళ్ళు నాకు స్టేడయంలా కానోచ్చారు అంటునా
అ
ఆ
ఎవరానండి
ఆ మరికొ ఇఎ మరి ఆ నోరు మూసుకో అందుకేగా నే నోరు ముూసుకుంది ఉ ఆ
మళ్ళవర్తో వచ్చిందా
ఆహా ఒక్కటే ఒకటే కూర్చొని పాటలిన్టుంది మరి స్కేటింగ్ కు స్కేటింగ్ కూర్చొని
అ
ఆ నన్ను జూసింది మరి గుర్తుపట్టే గుర్తుపట్టే ఉండిది క ఎనక్కి తిరిగి మరిచూసింది మళ్ళా ఏ ధి ఆ అమ్మయ కా కాదా అన్న ఆ అమ్మాయ అస్ల
సరే
ఉ అర్థమైంది ఇప్పుడు
అర్థంమైంది
ఉ అమ్మా ఎక్కడ దాకోచ్చావ్
నేనా ఆడ్డ రోడ్డు
హు హు అబ ఇంక చాన్ టైం ఉంది అయితే చక్కగా మనకి హ్మ్
ఉ హు
హ్మ్
నాకు లాస్ట్ అదేన్నో కొత్తగా
నైట్ తిన్లేద అండి
ఎల్లా
ఉహూ నేను తిన్లా ఆ సిక్స్ థర్టీకి తిన్నా కాబట్టి ఉమ్ అయితే
ఆ ఏదో చెబ్దామనుకున్నాను మర్చిపోయా ఆ రేపు మరి రేపు బై ల్యాప్టాప్ తీసుకొస్తున్నావా రేపు
లాప్టాప్ లాప్టాప్
లాప్టాపా అ ల్యాప్టాప్ తేపోతే ఎట్లా
ఆహా ఇంట్లో ఏం చదుతా అంటే నా ప్రాజెక్ట్ వాళ్ళకి రేపు రేపు ఎల్లుండి ప్రాజెక్ట్ చేయాలా అక్కడ ఆఫీస్ లో రోబోట్ ల్యాప్టాప్ లో పని లేదని చెప్పు సరిపోయిందప్పుడు
ఎందుకు మా తమ్ముడు మొత్తం గెలుకుతాడు ఇప్పుడు ల్యాప్టాప్ ఉన్నాయి అన్ని చూసి
అవునా అవును పాస్వడ్ మార్చినామ ఆ స్లైట్ జడ్డు చెప్ మాకు ఫోన్ మాకు సర్పెయ్
అదే కీ ఉంది అది కొట్టదా అ పాస్వర్డ్ చూపిస్తుంది అందరు వెబ్సైట్ లో సోది నా లాప్
అదే అదేందసలు వాడికెలా తెలుసు ఆ కీ అసలు
ఏమో మొత్తం ఎతికి రెడీగా పేట్టుకుంటాడు కదా
ఆహా
మొన్నగూడ నేనెప్పుడో మార్చా పాస్వర్డ్
అయినా సరే వచ్చిందా
వచ్చింది ఓపెన్ చేసి పెట్
ఆహా
ఆ
ఈ చావు తెలివితేటలు అదేదో చదువు మీద చూపితే బాగుపడేవాడుగా ఆ
ఆహా
మరేం చేస్తావు ఆ ల్యాప్టాప్ ని క్రిస్టో ఇంట్లోనే పెట్టయితే
సాయంత్రం వాళ్ళు ఇంటికి వెళ్లి తెచ్చుకోవాలి
మరి అప్పుడు ఎప్పుడు ఏం చేస్తా మ మనం డైరెక్ట్ వెళ్ళిపోవాల
సరే చూద్దాం ఏదోకటి చేద్దాం సర్వాణి వాళ్ళింట్లో పెట్టాలా
ల్యాప్టాప్ తెస్తే రిస్క్ ఏమో నేను
రాకపోతే మా తమ్ముడు మొత్తం గెలుకుతాడు అర్థమయిందా
యా నేనేమనట్లా ఇప్పుడు నేనే పికప్ అ బస్ స్టాండ్ దగ్గర వచ్చి నేనే ఎక్కించుకొని
ఆ
క్రిస్లో ఇంటికి వెళ్దాం క్రిస్లో ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని ఇంకటు నుంచి అటు బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాం కదా ల్యాబ్ అట్ట కొన్ని తిని మా మార్చుకుని బట్టలు కూడా దాంట్లో పెడతావు నువ్వు సరిపోతయ్యా మొత్తం మొత్తం అది నేను అడుగుతుంది సరిపోతే ఓకే సరిపోకపోతే మళా అది నేను అడుగుతుంది అందుకు
సరిపోయిది సరిపోయిద్ది
అయితే రేపు లంచ్ బాక్స్ లట్టాంటి ఏం తెచ్చుకోమాక స్కార్ఫ్ ఒకటి తెచ్చుకో
అసల్ రోజు తెచ్చుకోవట్ల నిన్న తెచ్చుకో
హలో
అవును నేను రోజు తెచ్చుకోవట్లేదూ
సరె తెచ్చుకోకపోతే తెచ్చుకోకపోయావు గాని రేపు తెచ్చుకో స్కార్ఫ్ తీసుకురామ్మను మీ అన్నని
ఆ సరే
ఎప్పుడు చెప్తావూ
బండిలోనే ఉండిద్ది నేను తీసుకుని నా బ్యాగ్ లో పెట్టుకుంటా ఈ రోజు సాయంత్రం
మీ పెద్దమ్మ చూస్తే ఏవందా
బండి తుడిచే గుడ్డ అని చెప్పాడంట
ఆహా ఆ మాత్రం తెలియదేంది ఆమెకి స్కార్ఫ్ల్ కి ఇలా
ఎంవే
ఆ
కొంచెం కనిపిచ్చిద్దాం
ఉహు
ఊ
సోది మాటలు చెప్పడంలో నెంబర్ వన్ గా మీరు అసల
ఆ
ఆ
ఆ దా కొచ్చా అన్నట్టు పోయిద్దావా
నా స్కార్ఫ్ ఏం చేసావు
అ ఇంట్లో ఉంది ఉతికి ఇంట్లో పెట్టా
మరది తెచ్చుకో రేపు
ఆ తెచ్చుకుంటాలే అంటే మమ్మీ అడిగితే ఏం చెప్పాలా అని
ఎండలు అహా ఆ మాత్రం తెలీదే మీ అమ్మకు నువ్ స్కార్ఫ్ లు కట్టుకుంటావు మరీ అసలా ఎండే ఎంతుందో అసల గుంటూరులో అని చెప్పూ
దేసుకో మొఖం మీద ఏసుకో అనిద్ధి
ఊ అబ్బే నాకొద్దులే నాకు నచ్చదని చెప్పు
సరే టైమ్ చూస్నావన్న ఎంత సేపయిన్దో
చూస్తనాలే నేను ఆ ఆ
ఉ
ఏంటి సంగతి ఉ ఎక్కడికి వస్తాన్నాడు బైపాసు స్టేడియమ
స్టేడియమే అనుకుంటా ఈ రోజు
ఉ ఉ రాత్రి ఎక్కడ దాకా దింపాడు.
బస్ స్టాండ్ లోనే బస్ ఎక్కా?
మ్ ఊ
ఆ
ఊ
బస్ స్టాండ్ లో బస్సు అదే బండి ఎక్కగానే బస్సు వచ్చింది బస్ ఎక్కేసా
మ్ ఊ
బండి దిగి పరిగెత్తా. వాడు రాల అసలు బస్ స్టాప్ కూడ
ఏ
అంటే నేను పరికెత్తుకుంటు వెళ్ళిపోయే వాడు దిగి వచ్చేలా వెళ్ళిపోయింది మా బస్సు.
మ్ హూ
చాగు హాక్సిల్లాగ లంచ్ చేశా తిన్నా.
మాట్లాడుతున్నాడా నీతో
ఆ నిన్నైతే ఏం మాట్లాడుకోలా.
మ్
బాదం పాలు కొనుక్కొని వచ్చాడు. వాళ్ళ మమ్మీ కంట అయితే తాగుతావా అని అడిగాడు అదొక్క మాటే మాట్లాడింది వద్దు అన్నా. అంతే ఇంకోసారి కూడా అడగలా కనీసం.
మ్
ఏమన్న తింటావా అన్నాడు ఆహా అన్నా అంతే
మ్
సైలెంటు గా కూర్చున్నావు బండి మీద
మ్
దిగేటప్పుడు నేనే చెప్పా రేపు కొంచెం బ్లౌజ్ ను సారీ ను తీసుకొని రావా?
ఆ
అ శారీ ఎందుకు లే దొరికిపోతావు బ్లౌజ్ ఒకటి తెస్తాలే అన్నాడు. సరే బ్యాగ్ లో పెట్టుకొని తెచ్చేయ్ అన్నా.
మరి ఆమె మొత్తం తీసుకురామనింది రా
ఆహా బ్లౌజ్ ఒకటా ఇంకోటి తెమ్మను.
అవునా
అవును
మరి లాస్ట్ టైం ఎట్టా కుట్టింది ఇలా
మా ఆ పోయినసారి కుట్టిన శారీ ఒక్కటేమా
మరి బ్లౌజ్ ఎక్కడ కుట్టించావు లాస్ట్ టైము.
అసలు బ్లౌస్ కు కొనుక్కున్నా నేను కుట్టిలా ఇంట్లో బ్లౌస్ అది.
డైరెక్ట్ రెడీమేడ్ బా
ఆహా
అదేన
అర్థమైందా?
మరి రేపు చెప్పులు ఎట్లా తీసుకుంటావు రేపు పొద్దున పొద్దున్నే ఈయన్నీ ఎట్లా
ఏంటది?
కాదు వే అదే హీల్స్ వైట్ కలర్.
టికెట్ తీసుకొని బ్యాగ్ లో పెట్టుకుందామా అని ఆలోచించిస్తున్నా.
ఆ
అ
మళ్ళ ఏడిసి సస్తా ఉంటాడు ఊరక చిరాకు పుట్టిస్తాడు
ఎందుకేంటి నువ్వు కొన్నయి కూడా అక్కడే పెట్టాగా
రేప్ చేస్తారా ఫోన్ రేపు
ఆ
షూస్ ఉన్నాయి అన్నకదా మర్చిపోయా ఆ షూ ఎక్స్చేంజ్ చేసుందాం అని చెప్పు సరిపోయిద్ది అప్పుడు
షూసు
నీయి మా ఇంట్లో షూస్ ఉన్నాయి అన్నావుగా నీకు ఇంకేం అక్కర్లేదు అన్నావుగా బట్లు
ఒకసారి వీడియో కాల్ చేసావనుకో చూసుకుంటా ఏమేమి ఉన్నయో
ఆహా ఎందుకైంది అవసరలేదు ఆయిన కాలేజీ అయిపోయింది ఇంకేంది
ఒకవేళ తర్వాత నేను బెంగళూరు రావాల్సి వస్తే
అప్పుడు నేనొస్తాలే గుంటూరు మళ్ళ
మళ్ళీ వస్తావా గుంటూరు
ఆ
ఎందుకు
నీతో పాటు కలిసి రాడానికి
అందురు మా డాడీ మా మమ్మీ మా తమ్ముడు అందరు వస్తారు
అచ్చా వస్తారా
ఒక్కర్ని పంపరుగ మా ఇంట్లో
అబ్బా అసలు ఏ ఇంట్లో రారు మీ కొంపలోనే అసలు మరీ అసలు ఇట్ట చేత్తరు
సోది
అసలు సున్నుండలు అయితే చక్కగ ఏం చక్క కో లివింగ్లో అయినా ఉండచ్చు హాయిగా
ఆ
మమ్మీ అయితే చక్కగా ఏం చక్క కో లివింగ్లో అయినా ఉండచ్చు హాయిగా
ఆహ నీకసలు భలే కోరికలే
ఆహా ఆ పిల్లకి ఛాన్స్ ఉందంటున్నా
సౌమ్యకా
ఆ
ఆ ఆ పిల్లనేం అనరుగా
ఉమ్ ఎవరింట్లో ఏమనరు అసలు ఏందో మీ కొంపలోనే
ఏం చేస్తాం
ఆ ఆ
ఎంతసేపు అయ్యింది
అయిపోవచ్చింది ఆగు సర్లే మరైతే ఉంటాను
ఆ సరే బాయ్
మావ